హలో. హలో. మీకు పంట పొలాల లాంటివి ఎన్న విశేషాలు తెలుసా అండి.
ఆ అవునండి మాకు. పంట పొలాలు ఉన్నాయి. రెండు మూడు ఎకరాలు.
అవునండి మీకు అంటే ఎలాంటి పంటలు ఎస్తారుండి.
మా సైడు, పొలము, మొక్కజొన్నలు, పత్తి, బొబ్బర్లు, శనగలు, కందులు అలాంటి, మొదలగు పంటలు, మా సైడు పండిస్తామండి, మేము.
అవునండి ప్రత్యేకంగా అంటే, పొలాలు కూడా పండిస్తారుండి, చాలా వరకు.
చాలా వరకు, మా సైడ్ పోలాలు ఎక్కువ ఉంటాయండి, ఫస్టు.
ఆ అవునండి ఇప్పుడు పొలాలు అంటే, ఒక స్టే అంటే, ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చేస్తారు అండి, అంటే అట్లా మీకు ఏమన్నా, ప్రాసెస్ తెలుసా అండి పొలం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చేయడం.
ఫస్ట్ మనం పొలం కి, నీళ్ళ పెట్టుకొని. టాక్టర్ తోని దుర్నిస్తామండి, దుర్నిచ్చిన తర్వాత, మందులు అట్ల చల్లి.
అంటే ఇప్పుడు, ఫస్టు మీరు. దుంతారు అంటున్నారు, టాక్టర్ ఏ వాడతారు ప్రత్యేకంగా, ఎడ్లు ఏమన్నా వాడతారండి.
మా పాత రోజుల్లో అయితే, ఎడ్ల తోనే దున్నేవాళం, ఇప్పుడు కొత్తగా మనకు ట్రాక్టర్లు వచ్చినయి కాబట్టి, ట్రాక్టర్లతోనే దున్నుతున్నాం అండి.
ఆ అంటే ఇప్పుడు ట్రాక్టర్ ఎ, ఇంకా మీరు ఎన్ని ఓన్లీ ఫస్ట్ ట్రాక్టర్ దున్నుతారు, దున్నిన తర్వాత నీళ్ళు పెడతారా.
ఫస్ట్ మనం నీల్లె, ఫస్ట్ నీళ్ళు పెట్టిన తర్వాత భూమి నానిన తర్వాత. మనం ట్రాక్టర్ తెప్పిచుకొని, దున్ని, మళ్ళా రెండు మూడు సార్ల పొలాన్ని దుంతాము అండి.
అంటే ఫస్ట్ అంటే ఇప్పుడు మీరు ఏమన్నా దానికి గింజలు అలకడం లాంటివి మార్తారా అలా ఎమన్నా చేస్తారండి.
ఆ ముందు మేము కొంచెం నారు అలికే మందం ట్రాక్టర్ తోని దునిచ్చి దాంట్లో గింజలు అలుకుతామండి.
అంటే దాన్ని నార్మడేయా ఏమంటారండి. దా దాని తర్వాతకి ఇప్పుడు నార్మడి అంటే అది, నీకు తెలిసినంత వరకు, ఎన్ని రోజుల వరకు అంటే, దాని ఎదుగుదల ఉంటదండి నారు.
నారు మనకు, ట్వంటీ ఫైయి నుంచి థర్టీ డేస్ మధ్యలో, నారు మనకు, చేతికి వొస్తాడండి నరు వేయడానికి.
ఇప్పుడు అంటే, ఈ ఇలా, అంటే డైరెక్ట్ కూడా కొన్ని చల్లతర్ కదండీ, నారు పోయకుండా కూడా.
అవునండి చాలా మందీ ఈ మధ్య. కాలంలో నారు అలకకుండా డైరెక్ట్ ఊట్లోనే మడకట్లలో అలుకుతున్నారు.
ఇప్పుడు ఇ నారు పోసరండి, దానికి ఏమన్నా అంటే, ఫర్టిలైజర్ అంటే దానికి ఏమన్నా మందులు, బలానికి ఏమన్నా తీసుకుంటారండి మీరు.
నార్ ఎదుగడానికి, మనం అన్ని అన్ని రకాలు చి. తెరల్. అక్కఉండి ఫర్టిలైజర్స్. ఉండి. మా దగ్గర. యూరియా ఇట్లా అన్నీ జల్లుతామండి.
అంటే ఇప్పుడు యూరియా చల్లుతారండి అంటే ఎ ఎన్ని. రోజుల్లోకి వెళ్తారండి ఫస్ట్ ఆ వడ్లు జల్లిన తర్వాతకి.
ఫస్ట్ వడ్లు జల్లిన్ తర్వాతకి అంటే పదిహేను ఇరవై రోజుల తర్వాత మనం యూరియా గాని ఆహ్ పిచ్చుకరీ చేసే మందు కొట్టుకుంటా ఉన్నాము.
ఇప్పుడు అంటే యూరియాతో పాటు ఇంకేమన్నా అలా మిక్స్ చేశారండి.
యూరియా ఒక్కటేనండి మీరి మిక్స్ చేయడానికి ఉండదు.
అంటే ఇరవ ఇరవై ఐదులో తర్వాతకి నాటు వేయడం స్టార్ట్ చేస్తారు అయితే.
ఆహ్ నారు పోసిన తర్వాతా ఇరవై ఇరవై ఐదు లకు ఇరవై ఇరవై ఐదు రోజుల తర్వాత నారు నాటు వేయడం స్టార్ట్ అయితది.
ఇప్పుడు అప్పుడు ఎలా అంటే అంటే ఈ ఏమన్నా నాట్ నాటు వేయడానికి ఏమన్నా మిషిన్లు వాడతారా లేకపోతే విలేజ్ వల్ల ఏంన్నా లేబర్స్ ని.
వేరే సైడ్ అయితే కొత్త. కోత్త మిషన్లు వస్తున్నాయి అండి మిషిన్లు వాడుతున్నారు కానీ మా సైడ్ మేము కూలీ వాళ్ళతోనే చేపిస్తామండి లేబర్ తోటి
అంటే ఇప్పుడు మిషిన్లు ఉంటాయండి లేబర్స్ ఉంటాయండి. దాని అంటే మీకు తెలిసినంతవరకు అయితే ఏది బెస్ట్ ఉన్నాయి అంటే దేని మీద ఎక్కువ దిగుబడి వస్తది.
లేబర్ తో నేపిస్తేనే మనకు ఎక్కువ దిగబడి వస్తది మిషన్ అనేది దూరం దూరం నాటేస్తది. అది సెట్ కాదండి ఫోలానికి.
ఇప్పుడు అంటే లేబర్స్ కు ఎక్కువ ఖర్చు అయితదా. మిషన్ కి ఎక్కువ ఖర్చు అయితదా అండి.
ఖర్చు ఎక్కువ అంటే లేబర్స్కే ఖర్చు ఎక్కువగా అయిది దీని మిషన్ కంటే కానీ దిగుబడి లేబర్కి ఇస్తేనే దిగుబడి ఎక్కువ వస్తది.
అంటే మీకు తెలిసిన అంచనా ప్రకారం లేబర్కి ఎంత ఉంటదండి.
ఎకరానికి ఐదు వేల చొప్పున లేబర్స్ తీసుకుంటారు.
మిషన్ అయితే ఎంత ఉంటది.
మిషన్ అయితే ఫోర్ థౌజండ్ అట్లా తీసుకుంటారు.
ఇప్పుడు సరేనా నాటు వేస్తారు కదాండి ఆ నాటు వేసిన తర్వాతికి ఎన్ని రోజులు తర్వాతకి ఏమన్నా మందు చల్లడం. మళ్ళీ పొలానికి.
నాటు వేసిన తర్వాత మూడు రోజులకు మనం ఫస్ట్ గడ్డి మందు జల్లుకుంటాంమండి గడ్డి పడకుండా పొలంలో
అంటే గడ్డి మందు అంటే ఎట్లా ఇది స్ప్రే చేస్తారా. లేకపోతే చల్లడం లాంటి ఏమన్న చేస్తారా.
మనకు రెండు రకాల అవైలబుల్ ఉన్నాయండి. స్ప్రే అంటే స్ప్రే చేసుకోవచ్చు లేకుంటే ఏమనా ఉసుకలు కలిపి కూడా కలుపుకోవచ్చు
అవునా అండి ఇప్పుడు ఉసుకే అంటే ఉసుకతోన బెటరా లేకపోతే స్ప్రే చేయడం బెటరా.
ఉష్కతోని బేటర్ అంటే ఒకప్పుడు జల్నా నీ అది ఎక్కువ ప్రభావం చూపట్లేదు. ఇట్లా మనం స్ప్రే చేస్తేనే కొంచెం ఎక్కువ గడ్డిపడుకుంటూ ఉంటుంది ఇప్పుడు.
అంటే ఇప్పుడు స్ప్రే చేయడం వల్ల అంటే మనిషికి ఎక్కువ ఏమన్నా బరువు పడడం ఉంటదా లేకపోతే చల్లడం వల్ల ఉంటదా.
స్ప్రే చేయడం వల్ల బరువు ఎక్కువ ఉండాలి చల్ల చల్లడం కూడా అంతే ఏదైనా సేమ్ ఒకటే పనిస్తది.
అంతేనండి మీకు తెలిసినంతవరకు అదే మీరు ఎట్ ఒక మీరు మీచేత్తోనీ చేస్తే ఏదీ చేస్తారండి.
మేమైతే చేయ ఉసుకాలో కల్పిపీ వేల్తామండి.
అంటే ఉస్కె అంటే ఎట్లా అండి. సన్నదా లేకపోతే ఎట్లా మట్టి ఉసికనా ఎట్లా చేస్తారండి మీరు.
కొంచెం మనకు దొడ్డుగా ఉండే ఉసుగా తీసుకొని దాంట్లో మందు మిక్స్ చేసి చల్తాం అండి.
ఇంకా దాని తర్వాతకి నెక్స్ట్ ప్రాసెస్ లో ఏం చేస్తారండి. ఆ మందు చల్లిన కొన్ని రోజులకు
మందు చల్లిన కొన్ని రోజులకి మనం ఒక పదిహేను రోజుల తర్వాతకి మళ్ళ యూరియా చల్తామండి.
అంటే అంటే ఇప్పుడు యూరియా ఒకటే చల్ కదా అండి.
యూరియానో గుల్కలోనో ఉంటాయి పిలక వేయడానికి వాడుతాము.
గులుకలు అంటే ఇప్పుడు ఆ గులుకలు అంటే ఏ అన్నా కంపెనీ అన్న తెలుస అండి మీకు అంటే దేన్ని తీసుకుంటారో.
టూ పాయింట్ ఫెటైరా అనే గులకలు అయితే మనకు పిలికలు వేయడానికి ఎక్కువ ఉపయోగపడతాయని మేము అదే చల్తా మండి ఎప్పటికి
అంటే ఇప్పుడు ఓకే అండి గులకలు దాని అంటే దానివల్ల యూజెస్ ఏమన్నా తెలుసా అండి మీకు.
దానివల్ల యూజెస్ ఏందంటే మనకు పెట్టినవి గంటలు మంచిగ కడతాయండి వరి మనం పెట్టిన పూసలకి ఇంకా పిలకలు ఎక్కువ వస్తా ఉంటాయి
అంటే ఎక్కువ దిగుబడి వస్తా అంటున్నారు. ఇప్పుడు ఆ గులుకలు మీకూ తెలిసినంతవరకు ఏతే ప్రైస్ ఎంత ఉంటుందన్న ఒక ప్యాకెట్.
ఒక ప్యాకెట్ కి వచ్చేసి ఆ ఐదు నుంచి ఆరు వందల మధ్యలో ఉండొచ్చండి
అవునండి దాని తర్వాతకి నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేస్తారండి మీరు
కి ఇంకా రోజు పొలానికి మనం నీళ్లు పెట్టుకుంటాం అండి ఎప్పుడు ఆర్థర్డ్ పంట లెక్క నీళ్లు పెడతాం
అంటే ఇప్పుడు ఒక దాది అంటే ఈననీ కి ఇంకా ఎన్ని రోజులు పడుతది
అది పొలం ఈనడానికి వచ్చినప్పటికీ రెండు వారా నెల సా నెల పదిహేను రోజులు పడతదండి
నెల పదిహేను రోజులు దాని తర్వాతికి
దాని తర్వాతకి వచ్చేసి మనం ఫస్ట్ అది పొట్ట మీదకి వచ్చసరికి పొటాష్ షేక్ల చల్తామండి మనం మళ్ళీ ఫట ఫర్టిలైజర్స్
ఆ నెక్స్ట్ ఆ పోటాశంతో ఇంకేం కలుపుతార్ అండి
పొటాషియంను అడుగు ముందు కలిపి యూరియా కూడా కలిపి మంచిగ చల్లుతారండి
పొటాషియం వల్ల లాభాలేంటి
పొటాషియం వల్ల లాభాలు ఏంటంటే దాంట్లో అమోనియా అవన్నీ రకాలమైన మందులు ఉంటాయి దానివల్ల మనకు పొట్ట మంచిగా వస్తది పొలం పొలం కంకి గట్టిగ పెట్టిది
దాని తర్వాతికి అంటే ఇంకేమన్నా వాడుతరా అదే లాస్ట్ అండి
ఆ పొటాష్ వరకు లాస్ట్ అండి అదేది ఒక్కటి సాల్ నెల ఉంటే అయిపోద్ది. పంటపని అది మీకు పిచ్చికరీ చేసే మందులు గురించి ఏమనా తెలుసా అండి పురుగు మందులు
పురుగుల మంది అంటే మీ మాక అంత తెలియదండి మీకు ఏమైన్నా తెలిస్తే తే చెప్పగలర
పురుగుల మందు గురించి అంటే మనకు కొన్ని క్రోమో అనే మందు కూడా కొడతామండి పురు
నేను నేను కొన్నిసార్లు విన్నాండి అది మూ మందు కూడా అది కూడా కొడుతా అంటారు కానీ దాని గురించి అంత ప్రత్యేకంగా తెలియదుండి నాకు
ఆ మూవ్ అనేది కూడా వాడతారండి పూరువు పోవడానికి
అవునండి ఇప్పుడు అంటే ఏదో దోమ కూడా వస్తది అంటారుండి మర్చిపోయిన దోమ అంటారు అండి అది ఏందండి దానికి
మచిపోయినా అంటే మనకు నీళ్ళలు ఎప్పటికప్పుడు ప్రతి రోజు నీళ్ళు పెట్టుకుంటే ఎప్పుడు నీళ్ళు పెట్టుకుంటుంటే మచిపో వస్తుందిండి మనకి
అంటే ఆరే పెట్టాలన అండి
ఆ మనం పొలం అనేది ఆరుతడు పంట లేక్క ఉంటది
అంటే మీరు నీళ్ళు కూడ ఎన్ని రోజులుక్కసారి పెడతా అంటే డైలీ పెడతారా అంటే ఏ డే బై డే ఎట్ల
డే బై డే నిల్ పెడతామండ్
అండి ఇట్ల బోరా లేకపోతే మీకేమన్న బాయా అండి
మనకు బాయే ఉందండి బోర్ ఏం లేదు
చెరువు నీళ్ళ ఏమన్న వస్తాయ అండి మీకు అంటే ఇప్పుడు బోర్ నీళ్ళు అంటే బో అంటే బోరు అంటే మీకు తెలిసినంత వరకయితే అది నాన్ స్టాప్ వస్తుంద ఆగుతద
బోర్ అనేది మనకు శాశ్వతం కాదండి అది ఎప్పటికి పోయలేదు
బోర్ అంటే మీకు మీరు వేసినంత పంట పండు తండ బోర్ నీళ్ళతోని
బోరు నీళ్లతోనీ ఎక్కువ పంట వండదండి మనం బావి అయితే ఎప్పుటి తప్పుడు నీళ్ళు వస్తా ఉంటాయి ఎక్కువ నీళ్
ఎక్కువ నీళ్ళు ఊరుతయ్ అంటరు ఇప్పుడు ఈ యొక్క బో బోరుతోని లాభాలు అంటూ ఏమి లేవు ఎక్కువ అంటే బాయ్ ఉండడం బెస్ట్ అంటరు మీరు ఇప్పుడు ఈ లాస్ట్కి పొలం కోసేటప్పుడు ఎట్లా అంటే ఆ ఒడ్లు అక్కడ కో వస్తరా ట్రాక్టర్ లో కోసుకొస్తారండి
మిషన్ తోనే మనం వరి కోపించుకొని ఎప్పటి తప్పుడు డాక్టర్లో వసుకొని తెస్తామండి
ఆ యొక్క ఆ యొక్క ట్రాక్టరు అంటే ఎక్కడ ఏన్న మీకు మార్కెట్ డైరెక్ట్ తీసుక వెెళ్తారాన్న ఐక్యప్ సెంటరు
చీ అమ్ంతం ఆన్నట్టు మేం
ఓకేంట ఓ ధర ఎంత ఉంట అండి మీకు తెలిసినంత వరకు
మా దగ్గర అయితే ఇరవై ఒకటి యాభై అమ్ముతున్నాం అండి కింద
అవునండి అంద మీ మీరు తెలిసినంతవరకు అయితే ఒక ఎకరంలో ఎన్ని కట్టాలు అయితాయండి
ఒక ఎకరంకి వచ్చేసి ఇరవై నాలుగు కింటాలు వండాలండి
ఆ మీ మీకు మీ సైడు అంటే ఇరవై నాలుగు ఉంటాలంటే అందరి బండవుండి మీ తెలిసిన అంత వరకు మీ ఎంతమంత అండి
మావి అంతా ఇరవైనాలుగ్ మావి రావు ఆ పంతొమ్మిది గింటలు వస్తేయి అంతే
సరే అండి ఓకే అండి థ్యాంక్స్ సార్ మీరు చెప్పిన నేను అడిగిన క్యూస్షన్లకు నాకు చెప్పండి చెప్పండి ఆ ఓకే అండి